హలో మేడం బాగున్నారా హాయ్ అండి.
కామండి మీరు బావున్నారా.
బాగున్నామ్ మేడం ఏం చేస్తారు
ఏం లేదు మేడమ్. ఊరికే ఖాళీగనే కూర్చున్నాం మాట్లాడుకుంటున్నాము చెల్లే వాళ్ళు అందరూ వస్తే మాట్లాడుతున్నామ
అవునా ఉహు. ఇంకా మేడం వంట అయిందా మేడం.
వంట కాలేదు మేడం ఇంకా.
ఉహు చిల్లె వాళ్ళు అక్కడేన మేడం.
అంటే మేము సిటీలో నుంచి ఇవాళే వచ్చిన ఈ రోజుకి వచ్చిన. మా చెల్ల వల్లఏమో ఇంగా విలేజ్ నుంచి రేపు వెళ్తారు సిటీకి. ఆ ఆడ దిగుతరనేసి అప్పుడు మా ఇంటికి ఓచ్చింది. వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లోంటే మా ఇంటికి వచ్చింది మాట్లాడుతుంది అన్నట్టు కూచని మాట్లాడ్. కుంటున్నాం రేపు వెళ్తారు ఇంగా సిటీకి ఏళ్తే ఇంగ అక్కడే ఉంటారు.
ఉహు అవునా.
ఆ సజ్జల మ్యారేజే మరి అయితే.
రీసెంట్గా మ్యారేజ్ అయిందా.
ఆవునా.
ఉహు.
ఆ ఇగ ఆషాఢం ఓస్తుంది గదా ఇగ మా ఇంటి దగ్గరే ఉంటది.
అవునా.
ఆ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు ఇంకా. రూమ్ తీసుకుంటది శ్రావణం మాసం అట్ల ఓచ్చినప్పుడు రూమ్ తీసుకుంటారు.
ఉహు అవునా. ఏముందండి ఏం లేదు వంట జేస్తన్న.
మీ అమ్మకి హెల్త్ మంచి ఉందా మేడం
ఆ బాగుంది ఇప్పుడు కొంచెం సెట్ అయింది కానీ కాకపోతే ఇంకా పూర్తిగా సెట్టు కాలేదండి కొంచెం రెస్ట్ తీసుకోవాలనిని అన్నారు
ఎవరు చూసుకుంటున్నారు మరి
మేడం
ఎవరు చూసుకుంటున్నారు మరి
అంటే చెల్లె వాళ్ళున్నారు అక్కన్నది ఈగ అమ్మ వాళ్ళు చూసుకుంటరు ఆ అమ్ము అదే ఇగ చూసుకుంటాది ఉ హు
మీ వెళ్ళొస్తున్నరా అప్పుడప్పుడు
ఆ మొన్న సండే రోజు వెళ్ళిన నేను వెళ్లి చూసోచ్చిన ఇయ్యా సండే అయితే వీలుుంటాది గాదా అని వెళ్ళినామండి సండే రోజు వెళ్ళి చూసి మార్నింగ్ ఎళ్ళినాం ఈవినింగ్ టైం వరకు వచ్చినాం
ఉ పిల్లలు ఏం చేస్తున్నారు
ఇవాళ అంటే వంట కర్రీ ఇస్తాన బెండకేయా సూప్ పెడదామని బెండకాయ చారు కోసం అని పోయి మీద వేసినాంమండి
ఆ మీ పిల్లలు ఏం చేస్తుారని అడుగుతున్నా మేడం
పిల్లలా పిల్లలా ఆ పిల్లలు ఉన్నరు టీవీ చూస్తళ్ళు
హోంవర్క్ జస్తారా మంచిగా చదువుతారా
ఆ బాగానే చదువుతారండి కొంచెం పర్వాలేదు మరి ఎంత గాదు లో గాదు కొంచెం మంచినే చదువుతారండి మీ పిల్లలు ఏం జేస్తళ్ళు
హాస్టల్లో ఏస్తమన్నరు ఏస్తున్నారా మరి స్కూల్కేనా
మేడం వెయట్లే మేడం హాస్టల్లో ఇగా సూద్దం ఇగమా
హాస్టల్ హాస్టల్ అని ఫిక్స్ అయినట్టున్నడు
ఆ ఫిక్స్ అయ్యండు మా బాబు ఫిక్స్ అయ్యండు కానీ కాకపోతే ఇక మేమే నేనే మరి వాళ్ళడాడీ గూడ ఏద్దాంలే అని అన్నాడు గాని ఇగ ఎందుకు స్కూలా మేము కూడ స్కూల్కెళ్తామండి ఆ హా ఇక పిల్లలు గూడా మాతో ఉంటారు కదా ఎందుకులే అని ఇగ నేనే డ్రాప్ జేసినా ఓద్దనే అన్నం మంచి స్కూల్ చూద్దాం అనుకున్నాం వెళ్తా అన్నడు బాబు గుడా గాని ఇగ నేనే ఏ వద్దులే అని ఇక డ్రాప్ చేసినాం ఇక మనం ఉన్నాం కదా ఎందుకులే ఇగ ఇంటి దగ్గర అయితే కొంచెం మనం ఓచ్చినప్పుడు చూసుకుంటాం కదా
ఎంత్లానా హాష్ స్ట్ల్ నుంచి మనకు అనిపిస్తా ఉంటాది ఏం జేసుడో ఎట్లు ఉండడో ఏమో మంచిగా చదువుతండా లేదా తింటాండా లేదా ఏ ఊకె అనిపిస్తా ఉంటాది ఇగా అదే మన దగ్గరుంటే మనమే రా ఇస్తము హోమ్ వర్క్ చేపిస్తాము తినమంటాము అది చేస్తాము చేస్తాం కాబట్టి ఏమన్న కొంచెం ప్రశాంతంగా అనిపిస్తది దూరం ఉంటే ఎట్లైనా మనకి అదే ఆలోచన ఉంట హ్మ్
ఇగ ఎట్లాగో పాప కూడా మళ్ళ ఉంది కదా ఏ ఇద్దరు ఉంటే మంచిగ ఉంటదిలే అని ఈ ఆలోచనతోటి ఇగ వద్ అనుకున్నం
అవు
చూద్దాం ఇగ ఇంక టెన్త్ వరకు చేద్దాం నైన్త్ టెన్త్ వరకు చేద్దామన్న ఆలోచన ఉన్నాయి ఇప్పట్లయితే ఇగోద్ది ఇంకా
ఇప్పుడు సడన్ గా అప్పుడు అంటే ఎట్లుంటది ఏస్తేనేమో ఇప్పుడే ఏయ్యాలి అలవాటు అయితది స్టడీ కూడా ఒక డిస్టర్బెన్స్ కాదు సడన్ గా అయి తు నై నైన్త్ టెన్త్ లో వేసినమనుకో అప్ ఇప్పుడు కష్టం అప్పటికప్పుడు వాళ్ళు హాస్టల్ ఉండడు అలవాటు ఉండదు కదా స్టడీ మీదయిన్ దెబ్బ పడతది అప్పుడు మళ్ళా
అంటే హ్మ్ అంటే బాబు ఇప్పుడు సిక్స్ సిస్త్ క్లాసే కాకపోతే సెవెద్ అయిపోతది ఇగ ఎయిత్ అన్న లేకపోతే ఎయిత్ కూడవద్దు నైన్త్ అయితే కొంచెం అలవాటు అయితది టెన్త్ కు ఇగ ఉండకుంటది కదా అని అట్లా అన్న ఉద్దేశ్యం తోటి కొం ఆ డ్రాప్ అయినాం మేడం కాపోతే ఇంటి ఇక్కడ వీళ్ళ ఇట్లగా ఇలా ఉంటది ఇట్లు ఉంటది ఇగ కొంచెం
ఆ
చేంజ్ చేస్తేనే బాగుండు అని ఉందిగాని కాపోతే ఇగ ఇప్పుడు కూడ ఇక్కడ ఉన్న స్కూల్ కూడా పర్వాలేదు మేడం కొంచెం మంచిగనే ఇంప్రూవ్ అన్ని ఉంటాయి గానీ కాపోతే ఇగ మనం కూడా కొంటాం మొత్తం స్కూల్ మీదనే హ్మ్ హు ఆ పోయినారు అం ద ఆ దానికోనే ఒక్కదాని కోసమే కొంచెం ఆలోచన చేసినాం గానీ ఇగ వద్దులే అని మళ్ళా డిసైడ్ అయినాం
ఆహా వస్తలేవు మొత్తం మర్చిపోతుంది ఏం రాట్లేదు ఎంత చెప్పినా వింటే మర్చిపోతుంది అస్సలు చెప్పట్లేదు ఎంత చెప్పినా ఏం గుర్తుంటా లేదు చెప్పడం ఆ బాబయ్య అసలు ఎట్లా చెప్పాల అర్థంమయితలేదానికి మై ఎట్లాంటి స్కూల్ వేసినా ఇంగ ఇంతే ఉంటదేమో అనిపిస్తాంది మా అమ్మ వాళ్ళు ఏమంటున్నరంటే ఈ ఈ ఏదో సప్పుడికే గవర్నమెంట్ స్కూల్ ఏసి ఆ ఈ పైసలు ఏదో ఇంకా వేరే యాక్టింగ్ నేర్పియడమో లేదంటే డ్యాన్స్ ఆ అట్లాంటివి నేర్పిచ్ కుంటా ఈ స్టడీ కొంచెం తక్కువ చూపించి వాటికి ప్రిఫరన్స్ ఇస్తే బెటర్ ఏమో అనిపి
ఆ ఆలోచన కూడా బెటరే ఎందుకంటే చదువు ఒక్కటే ప్రపం
ఇస్తే బెటర్ కదా ఈ మకు ఆ వేర్ వేర్ ఆ ఇట్లో ఉంటాంది మంచిగా యాక్టివ్ గా స్టడీ అంటే దాంట్లో ఉంటలేదు స్టడీలే
నచ్చిన దాంట్లా జైన్ చేస్తే ఇంకా వాళ్ళ ఇష్టంగా వాళ్ళకి నచ్చిన దాన్ని మం గోల్ రీచ్ అయితారు కదా
అ ఇప్పుడు యాక్టింగ్ స్కూల్న నైనా లేదంటే డ్యాన్స్ ఇ అదేంటి నాట్యం చేస్తారు గా అదేంట్ తీసుకు ఉంట్రు క మా భరత నాట్యం కూచిపూడి ఇట్లాంటి డ్యాన్స్ నేర్పించినా బెస్ టు అనిపిస్తాది నాకేమో
అవును అది బెస్టు
ఈ కరాటే ఇట్లా ఇంకేమైనా ఇక్కడ మనకి దగ్గర్లో సిటీలో సిటీలో అయితే పెద్ద పెద్ద పెద్ద సిటీలో అయితేనేమో అన్నీ ఉంటాయి మనకి ఇక్కడ విలేజ్ దగ్గర కదా ఇట్లాంటి ఏమి ఉండట్లేవు అని ఆలోచిస్తున్నాం
అవున్ మే
ఇట్లాంటి నేర్పించడం ఉంటే బాగుండు నేర్పిస్తే మంచిగా అని ఇస్తా అని నేర్ప్ ఇస్తే బెస్టే అప్పుడు
కూడా నేర్పియాలని ఆశ మా పాపకు చాలా ఇష్టం డ్యాన్స్ అంటే బాగానే చేస్తది కాని కాకపోతే నేర్పిద్దామ అంటే ఇక్కడ దగ్గర్లా ఏం లేవు పంపియడానికి దగ్ గ్గర్లో లేరు కొంచెం సిటీకి దూరంగా ఉన్నాం కదా ఇంగ ఆ పంపేయడానికి ఇబ్బంది ఉన్నది
కూడా ఏం లేవు ఇట్లా ఉంటే నేను హైదరాబాద్ అట్లా పెద్ద పెద్ద సిటీల అయితే నేమో ఉంటే ఆక్టింగ్స్ స్కూల్స్ అని డ్యాన్స్ స్కూల్స్ అని ఏదంటే అది దేనికి సాంగ్స్ నేర్పియడంమైనా దేనికి ప్రిపరెన్స్ అంటే దానికి ఇవ్వచ్చు కాపోతే ఇక్కడ దగ్గర లేక ప్రాబ్లం అయితుంది ఈ స్టడీ మీద ఇంట్రెస్ట్ పెట్టాలంటే ఒక స్టడీ మీద దానికి అవ్వద్ ట్లేదు వేరే ఏ కల్చరల్ ఆక్ క్టీస్ వేరే ఏ యాక్టివిటీస్ మీద అయినా మంచి ఇంట్రెస్ట్ వస్తది అట్లా చేయాలని ఉంది గానీ ఇక్కడ లేవు మళ్ళీ
ఎక్కడ లేవు మంచి డ్యాన్స్ అంటే బా అంటే చాలా ఇష్టం పాపకు కూడా నేర్పిస్తే చేస్తది కాని కాకపోతే నేర్ప్ పంపీయడానికి ఇక్కడ దగ్గరలే ఏం లేక మేము కూడా ఎక్కడ పంపీయట్లేము చదువు కూడా కొంచెం పర్వాలేదు గాని మరి బాగా
ఆ
ఆ కొంచెం అట్లున్నది పాపది కూడా
మనం మనం ఏంటంటే ఇప్పుడు ఓన్లీ స్టడీ మీద ఇంట్రెస్ట్ పెట్టి దాని మీదనే ఇది ఏమంటే అది కూడా కరెక్ట్ కాదు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాని ట్లేనే పంపియాలి కదా? స్పోర్ట్స్ అయినా ఏదైనా అట్లా పంపియాలంటే మనకేమో ఇక్కడ అందుబాట్లో లేవాయన్నీ
ఆ అదే మేడం అందుబాట్లో ఏం లేక ఎటు పంప్ పియాల్నన్న కొంచెం ఇబ్బంది అయితాంది
ఇట్లా ఏమన్నా ఉంటే నాకు అనిపిస్తుంది ఈ గవర్నమెంట్ స్కూల్ పంపించినా పర్లేదు అదే డబ్బులు ఇంకా వేరే వాటికి పెట్టి ఆ వేరే యాక్టివిటీస్ ఏవైనా నేర్పిస్తే బాగుండ అని అనిపిస్
ఆ అంతే మేడం అదే కరెక్ట్ అసలు ఇట్లాంటి దగ్గర ఇలా మనకు ఎవరన్నా కోచింగ్ సెంటర్ లాగా ఉంటే గవర్నమెంట్ స్కూల్ కి పంపిచ్చి మంచి ఇట్లాంటి యాక్టివిటీస్ మీద వాళ్ళకి ఇష్టంమున్న దాంట్లో పంపిస్ పోదల్ మంచిగా ఆ వాళ్ళకి ఇష్టం ఉంటది కాబట్టి ఇంప్రూవ్ అయితంటది వాళ్ళు ఇష్టంగా వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి ఇష్టం ఉన్నది కాబట్టే వాళ్ళు ఎంత కష్టమైనా
అడి పెళ్లేంటి వుంటే వాళ్ళకే ఉంటారు మా అబ్బాయి ఉన్నాడు మంచి స్టడీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటది. ఇంటి దగ్గర ఏం చదువుకున్నా సరే స్కూల్ పోయోచ్చిన స్కూల్లో చదివిన చదువైనా మంచిగా ఒకసారి వింటే స్టడి మీద ఇంట్రెస్ట్ బాగానే ఉంటది చేస్తాడు ఏదైనా
అట్లాంటి అబ్బాయిని అబ్
ఆ అబ్బాయి కాబట్టి మంచి స్కూల్స్ లోనే పంపిస్తే అయిపోత అంతేలేగా అనిపిస్తాది స్కూల్ మీద ఇంట్రెస్ట్ స్టడి మీదనే పెట్టి చదిపియోచ్చు ఈ పాపతోనే ఇట్లా ఆలోచన వస్తుంది. ఎట్ల ఏం చేయాలి ఇప్పుడే గానీ టూ ఇయర్స్ అయితాంది స్కూల్ పోబట్టి అంత వచ్చినట్టు ఏమి అనిపించట్లేదు ఆ
అప్పటికప్పుడే కొంచెం గుర్తు పెట్టుకొని మర్చిపోయేటట్టుంది. తర్వాత నెక్స్ట్ డే కాకపోతే దాని మీద కూడా బాగా ఇంట్రెస్ట్ పెట్టినట్టు ఉంది అప్పటి
స్టడీ మీద ఇంట్రెస్ట్ పెట్టదు వేరే ఏదైనా సరె డాన్స్ ఏదైనా డాన్స్ అయితే గుర్తు పెట్టుకుంటది. స్టడీ అంటే గుర్తుపెట్టుకోదు
అవును పాప కొంచెం చెప్పినప్పుడే మనం మంచిగ చెప్పిన అప్పటికప్పుడు చెప్తుది ఇక నెక్స్ట్ డే అయితే ఇక చేంజ్ అయితా ఉంటది ఇక చెప్ చెప్పడం మర్చిపోతాంటది రాయడం మర్చిపోతాంటది మళ్ళా మొదటికె వచ్చేటట్టుంది.
ఆ ముచ్చేతుళ మీద బాగా ఎవరైనా ఏది మాట్లాడుకుంటే అది వింటది ఏమ్మటే అ అ వింటలేదనుకో పోని మనం వేరే పక్కన మాట్లాడుకున్నా కూడా వింటది క్యాచ్ చేస్తది మరి అదే ముచ్చట మళ్ళా చెప్తది.
మళ్ళీ మొత్తం రిపీట్ చేత్తంటది ఏం జరిగింది ఏం చె ప్తే మొత్తం చెప్తూనే ఉంటది అన్ని చెప్తాంటది.
పెట్టున్నది మంచిగా ఈ స్టడీ అంటే పోతాంది మళ్ళా
ఆ అవును పాపకు అట్లాంటి మంచిగా యాక్టింగ్ స్కూల్ల కి పంపియాలి పాపని
యాక్టింగ్ స్కూల్కే మంచిగా పంపియాలనిపిస్తాంది. ఇక్కడ ఉంటే బాగుండసలు ఇక్కడ ఉంటేనా
ఉ మంచి మంచి ముచ్చుట్లు చెప్తది మంచిగ యాక్టింగ్ చేసు
కథలు అల్లుతది మంచిగా ఇప్పుడు ఏజ్ ఎది ఎంత లేదు కని ఖాతలు అల్లి మరి చే తెల్సా ఒక ముచ్చడికి రెండు ముచ్చట్లు కలిపి చెప్తది ఇట్ల తయారైయెంఏందిరా అనుకుంటారు ఇంట్లో వాళ్ళందరూ
హ యాక్టింగ్ స్కూల్ పంపియలి ఇక అంతే ఆమెకదోక్కటే స్తే మంచిగా చిన్నపిల్లలు డ్రామా జూనియర్లు వత్తాలేర అట్లాంటి వాట్లలా పంపిస్తే పర్ఫెక్ట్.
అవున అవును
పాప ఇగ అట్లాంటి వాట్లయితే బాగుంటది ఇగ ఆ అమ్మ వాళ్ళు బాగున్నారా మేడం ఆ
అందరు బానే ఉన్నారు ఓకే మేడమ్ బాయ్
ఆ సరే మేడమ్